హలో
అ సిస్టర్ విన్పిస్తుందా
ఆ కొంచం గట్టిగా మాట్లాడండి
అ ఓకే సిస్టర్ తిన్నారా
ఆ తిన్నాం
అయిపోనయ్య రేపు శ్రీ శ్రీరమనవమి పండుగలంతా ఐ మీన్ అ ప ఇంట్లో పన్లన్నీ
ఆ అయినై మామూలే శ్రీరామనవమి పండుగ గూడి గది వెళ్తాము అ మేమ్ మేమ్ మార్నింగ్ పూజ్ చేస్కుంటామ్ ఇంట్లో స్నానం జేస్ సీ తల
ఉమ్
చేస్కుని పూజకి ఆమ్ చలివిడి వడపప్పు పానకం చేస్తాం మేము ప్రసాదం
చలివిడి అంటే
చలివిడి అంటే ఆ బియ్యం నానబెట్టేసేసి తర్వాత అందులొ బెల్లం కూడా యెసి అది గ్రైండ్ చేస్తాము చలివిడి
ఓకే ఓకే ఆ ఓకే ఓకే వేరుసేనగింజలు అవన్నీ వేస్తారు
ఆ వెయ్యం మెము ఓన్లీ బీ పిండి ఆహ్ బెల్లం
ఆహా ఓకే ఓకే దన్
అంతే అది అంటే ఆ పిండితో ఆ క్చులీ అయితే అరిసెలు కూడా చేస్తారు అంటే అరిసెలు కొంచెం ఇంకా పాకం లొ ఎస్ తారు అరిసెలకి కానీ ఇది ఇది నేను చల్విడి అంటాం చలివిడి అంటే
అ తెలుసులేండి మేము
అ మిరె మీరేం అం
సలిబిండి
చలిపిండి ఓకే అదే పిల్లా అమ్మాయిని కూతుర్నది బ అత్ అత్తరింటికి పంపించినప్పుడు ఆ అద్
తీస్క్ అవును తీసు
తెల్లది తెల్ల చలివిడి చేస్తాం చేసి ఇచ్చి పంపిస్తాం అది అందులో దాంతో పాటు స్వీటుల్తొ పాటు అది చేస్తాం అది మంచిది అంటారు కడుపు చలవ అంటారు అవును ఇది దేవుడి దగ్గర పెట్టడానికెమో బెల్లం ఎసి చేస్తాం ఉట్టి బియ పిండిను బెల్లం క్ కలిపి గ్రైండ్ చేస్తాము డైతే దంచేవాళ్ళు ఇప్పుడు దంచట్లేదు గదా మిక్సీ కాబట్టి గ్రైండ్ చేసి అదే ముద్దలా చేసి ముద్దాను తర్వాత ఏమో వడపప్పు వడపప్
అవునవును బెసరిపప్పు నాన్ పెట్టుకొని బిఫోర్ టూ అవర్స్
తే ఆ అది కొంచెం మెత్తగా అయితది అది ఇది తర్వాతెమో పానకం చేస్తాం పానకం మీరు చేస్తారా
సిస్టర్ మేము ఓన్లీ నైవేద్యానికి మాత్రమే పెట్టుకుంటాం పానకము ఒక చిన్న గ్లాసు లో పెట్టుకొని పానకం చేసుకుంటాం అనమాట
ఆ అదే అదే శ్రీరామ నవమికి చేస్తాం పానకం మేము ఇంట్లో అందరికి కలిపి తాగుతాం కూడాను అందరం అదదె ప్రసాదం దేవుడి దగ్గర పెట్టుకుని నైవేద్యం పెట్టి తర్వాత అది మేము కూడ తీసుకుంటాం ప్రసాదం చల్విడి పానకం కూడ తీస్ కుంటాం గుళ్లో గూడ ఇస్తారు గదా పానకం
ఆ ఇస్తారు ఇస్తారు సిస్టర్ రేపు మా హస్బెండ్ వాళ్ళ సార్ టు అన్నదానం చేస్తున్నారంట సో రేపు మా ఆయన అక్కడెళ్తున్నారు
మ్
మ్ అక్కడికి ఎళ్ళి ఆ సేవ
ఆ ఒకే సేవ చేస్తారు ఒకే ఆ ఓ
ఇంకోటి అట్ ది సేమ్ టైమ్ ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్ ఫ్రెండ్ కూడా ఎక్స్పైయర్ అయ్యారంట యాక్సిడెంట్ అయ్యిందంటా
మ్
ఇవాళ్ళ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కిి ఎ విధంగా జరిగిందంట
అయ్యో ఉహు
మ్ ఇంకా ఫస్ట్ దేవుడ్ సేవ చేసుకొని మళ్ళేమన్న వెళ్తారేమో
మ్
వెళ్తారా రేప్మరి మీరు టెంపుల్కి
ఆ గుడికి కళ్యాణం జేస్తారు కదా సీతారాములు సీత
అవునవును రేపే చేస్తారా రేపే చేస్తారా లేకపోతే మూడోరోచ్చేస్తారా త్రాడే చేస్తారా
రోజునే కళ్యాణం చేస్తారు
ఆహా వెళ్తారా మరి ఆ ఉ ఆ కళ్యాణానికి
ఆ అంటే కళ్యాణానికి ఆ వెళ్తాం వెళ్తాం గుడికేళ్తాము కళ్యాణం పొద్దున్నే చేస్తారు పన్నెంటికి మరి టైం తెలీదు
కళ్యాణం జరిపించడానికి టోకన్స్ తీసుకోవాలా సిస్టర్
ఆ లేదు లేదు మామూలుగా ఇక్కడ మాకుక్కడ గోకులం అని ఒక గుడి ఉంది ఆ గుడి అంటే ఆ అది కృష్ణుడి గుడి శ్రీకృష్ణుడి గుడి అక్కడ చేస్తారు కళ్యాణం మామూలుగా అదేం లేదు ఎవరన్నా వెళ్ళొచ్చు ఎంతమంధైనా వెళ్ళొచ్చు దాన్కి టోకన్ ఏమిలేదు
ఏం లేదు ఎవరైనా వెళ్ళొచ్చు
చుట్టుపక్కల చాలా మంది ఎళ్తారు అది అంటే చాలా చోట్ల రామాలయా జేస్తారు అది దానికి అంటే మనకి మాకిక్కడేమి అలాగా ఫ్రీయే ఉంటది ఆ రామాలయం ఉంది ఇక్కడ మాకు ఇంకా దూరంలోను అక్కడ కూడా చేస్తారు చాలా బాగా చేస్తారు భద్రాచలంలో చేస్తారు కదా
భద్రాచలంలో ఇంక చెప్పలేం కదా అదీ వన్ ఆఫ్ ది బెస్ట్
ఆ అది ఇక్కడ చాలా బాగా చేస్తారు అది మరి మనకంత లైవ్ ఓస్తు కదా టీవీలో అదిను ఇంకా అది ఆది చూస్తే చాలు మనకి మా కన్నులో
మా హస్బెండ్కి తెల్సిన ఒక అన్నున్నారు వాళ్ళ ఫ్రెండు తను అక్కడికేళ్ళి అక్షింతులు తెచ్చిస్తారన్నమాట మాకు కళ్యాణోత్సవక్షింతలు తెచ్చిస్తారు ఎవ్రీయర్ తెచ్చిస్తారు మేము దాన్ని బీరువాలో బీరువాలో ఆ పూజగదిలో అట్లా భద్రపరుస్తామన్నమాట
ఆహ్ అవునవును
ఉహ్
ఆకాయి ఏకాయి ఎక్కడో ఒక చోట ను వస్తాయి కళ్యాణం అక్షంతలూ ఎవరో ఒకరు తెస్తారు తెచ్చి అందరికీ పంచి పెడతారు మాకు కూడా ఏదో ఒక రకం గా ఎవరోక్కళ్ళు ఎళ్ళిన వాళ్ళు చుట్టాలు ఫ్రెండ్స్లో లోనో ఎవరోకళ్ళు ఎవర
ఉహ్ ఇంకా ఇంకా శ్రీరామ్నవమి అయి అయిపోతే ఇంకా లాస్టూ ఆగస్ట్లో ఇదనమాట ఇంకా కృష్ణాష్టమి లా లాస్ట్ పండగ మళ్ళీ వినాయక్ చవితి నుంచి స్టార్ట్ అవుతాయి మళ్ళీ పడు పండగలు వర్సగా ఉహ్ వినాయక చవితి తెలుగు పండగ కాబట్టి
ఇప్పుడూ మొదటి పూజా అయ్యనకే చెయ్యాలి
ఆ ఫస్టు ఫస్ట్ పూజాయ్నకి లాస్ట్ ఈయన ఆ కృష్ణుడు కృష్ణాష్టమి రోజేప్పుడైనా పిల్లల్ని డెవోషనల్ మూడ్గా ఆ ఇచ్చేసారా రెడీ చేస్
ఆ మరి చిన్నపిల్లలు చిన్నప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళైపోయారు కదా చిన్నప్పుడు చేసేవాళ్ళం ఆ
రాధా వేషము కృష్ణుడు వేషము వేసేవాళ్ళం అనమాట
ఉ గోపికాను కృష్ణుడు వేషం వేసి ఫోటోలు తీసి ఉన్నాయి చి చిన్నప్పుడు ఈ ఫోటోలు కూడా ఉన్నాయి
మా పిల్లలు కూడా వేసినట్ స్కూల్ లో సెలబ్రేషన్స్ వస్తాయి కదా వాటికి కూడా ప్రతి ఒక్క ఒక ఫెస్టివల్ ని వాళ్ళు సెలబ్రేట్ చేస్తారన్నమాట స్కూల్లో ఎందుకంటే తెలియాలి కదా వాళ్ళకి పండుగలు అంటే ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లనేషన్ ప్లస్ రా శ్రీరామ నవమి అంటే ఇది కృష్ణాష్టమి అంటే ఇది
ఇప్పుడు ఆ ఇప్పుడు అదే చెప్పాను కదా గో కులం అని ఆ గుడి దగ్గర మాకు మేము వెళ్తూ ఉంటాం అక్కడ అయితే అదే పిల్లలు అంత అందరు ఉంటారు చూడ్డానికి వెళ్తాం చిన్నపిల్లలు అంటే మరి చుట్టుపక్కల ఉన్న పిల్లని తీసుకొస్తారు కదా చిన్న చిన్న పిల్లల్ని
అవునవును
కృష్ణుడు గోపిక ఆ తయారు చేసి తీసుకొస్తారు కొంతమంది బాగా చిన్నపిల్లలు నెలల పిల్లలు సంవత్సరం లోపు పిల్లని కూడా తీసుకొస్తారు
అవునవును వెన్న తింటు వెన్న అద కడవ కొని కుండెత్తుకొని
ఉ ఇప్పుడు డ్రెస్సెస్ కూడా దొరుకుతున్నాయి కదా అ అలాంటి షాప్స్ లోను పిల్లలకి ఆ మొత్తం సెట్ ఎంత దొరుకుతుంది అది కృష్ణుడికి తయారు చేసే సెట్ మొత్తం దొరుకుతుంది పిల్లలకి వాళ్ళ ఏజ్ బట్టి సైజు బట్టిను
ఆ ఇప్పుడు మనము ఇస్కాన్ దగ్గరకి కేల్నట్టుగా వెళ్ళిన కూడా అక్కడ ఇస్కాన్ టెంపుల్ లో కూడా మనకి అవైలబుల్ లో ఉంటాయి అన్మాట ఆయినా ఆయిన విగ్రహాలు కానివ్వండి లైక్ బట్టలు కాని ఇవ్వండి ఆయనకి సంబంధించిన ఏదైనా సరే
ఆ అవును
అన్ని మనం బయట ఎక్కడ ఎత్తు కోవాల్సిన అవసరం లేదన్నాట అక్కడ ఇస్కాన్ ఇస్కాన్ టెంపుల్ టెంపుల్ లో ఏంటంటే లైబ్రరీ కూడా ఉందనమాట
ఆ మీ మీకు ప్రాంతంలో ఉందా మీ దగ్గరలో ఉంటుందా ఇస్కాన్ టెంపుల్ ఉందా ఆ
ఆ మేను మేము ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఆ ఎవ్రీ ఇయర్ అని కాదు మాకు ఎప్పుడు వెళ్ళాలిని పిస్తే అప్పుడు వెళ్ళిపోతాం అనమాట దగ్గర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇస్కాన్ లో పెట్టే ఇది పొంగల్ అంటే నాకు బలే ఇష్టం
ఆ మీ నాకు అదే గుర్తొచ్చింది కరెక్ట్ గా సేమ్ అది అదే చాలా బాగుంటది అక్కడ ప్రసాదాలు బావుంటాయి
నెయ్యితో చేస్తారు కదా అట్లే గుమ్ గుమ్ గుమ్గుమ్మ వాసన వస్తా ఉంటుంది
ఉమ్ అక్కడ ఒకటి తర్వాత తిరుపతిలో ఒకటి కూడా పొంగలు మనం దర్శనం చేసుకోని బయటకి వచ్చాక పొంగలు పెడతారు
అవును
చాలా బాగుంటది ఎంత బాగుంటదో అది
ఉ నాకు చాలా ఇష్టం అన్నమాట
చాలా టెస్ట్ ఎంత రుచిగా ఉంటదో అదే ఉట్టి నెయ్యే కదా వాళ్ళు నెయ్యి పోస్తారు నెయి పోషే స్తర అ నెతీ
ఆ
కమ్మగా ఉంటదో
ఉ స్మెల్ కూడా మనం ఎప్పుడన్నా వెళ్ళమంటే ఇస్ కాన్ కొంచెం దాటుకున్నాక ఒక ట్వంటీ అడుగులు అట్లా ఎషి మంటె అక్కడే తయారు జేస్తాఉంటరు అన్ మాట అక్కడ్ నుంచే ఆ ఇ ఇస్ ఆ దేవస్థానాల్ కంత్ హనీ వేల్ తు ఉంటుంది
న్య ఆహా అంటే అక్కడ్ తయారు జేసి చూపిస్తారా
త్రీ కిలోమీటర్స్ వరకు ఫై కిలోమీటర్స్ వరకు ఆ స్మెల్ అనేది అట్లే మన వెనకాలే వస్తుంన్ టున్ అన్ మాట హ్మ్ ఉమ్ మా అందువల్ల అన్ మాట మనకి ఆ అంత స్మెల్ వస్తా ఉంటుంది
అంటే అక్కడ వాలంతా తయారు చేస్తారా గోవుల్ నెయ్ కూడా వాళ్ళు పెంచుతార అక్
ఆ గోవు ల్ నీ ఆ పెంచుతరు సిస్టర్ గోవుల్ నీ పెంచుతారు గోవులు కీ ఆ మనం డొనేట్ కూడా చేయొచ్ అన్ మట్ టా మనీ డొనేట్ చేయడానికి దన్ కాంత ఒక బోర్డు బేటేస్ ఉం
ఆ లేదు ఇస్ కాన్ దీ అది వస్ తా ఉంటది ఒకోసారి డొనేట్ చేయమని చేపి అదీను నాక్ కుడ్ లను మెసేజెస్ ఎ వస్తయి గోవుల్ కి ఆ వాట్ కి ఇన్ని రోజులు ఇవి గోవుకి అనేర్ తనేమ్ చెప్పి ఆ హుమ్ హ్మ్ హ్మ్ ఇస్ కాన్ ఉండేది క్రిష్ణునిది కదా క్రీష్ణుడికి గోవులంటే ఇష్ ఇష్టం కద మరి గోవుల్ క్రీష్ణుడు కూడా అనే ఉండింగ్ ఉండే
ఔను ఉహుమ్
గా మరి ఆ గుడ్ లో ఇప్పుడు గ్రో గోవుల్ ఉండాల్ తప్పన్ స్
ఉమ్ ఆ
సరేనా
హ్మ్ ఇంగెన్ జీస్టర్
ఆ ఇంకే ఆ సరే అయితేను
అదే రేపు వెలేస్ రండి హ్యాపీగా ఆ ముందుగా ఆ శ్రీరామ్ నవ్ మి శుభాకాంక్
ఆ మీ కూడా శ్రీరామ్ నవ్ మి శుభాకాంక్ ష్
థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సిస్టర్